హలో హలో నమస్తే అండి
నమస్తే అండి
బాగున్నారా అండి ఉమ్ బాగున్నామండి నా వాయిస్ క్లియర్గా ఉందా అండి మీకి ఆ అండి ఇంకేంటండి ఎలా ఉన్నారండి
బాగున్నామండి మీరు ఎలా ఉన్నారు
బాగున్నామండి బాగున్నారా ఇంట్లో వాళ్లాంతా
బాగున్నారండి ఏం చేస్తా ఉన్నారు
ఏం చేయలేదండి ఊరికే అలా టెర్రస్ పైకి వచ్చా మీరు
నేను ఇప్పుడే అండి తినేసి అలా వాక్ చేస్తా ఉన్నాను
అవునా ఏం తిన్నారండి
పప్పు అన్నం తిన్నానండి ఇంకేం తింటాం
అవునవునులేండి ఇంట్లో ఉంటే మనకు పౌష్టికాహారం దొరుకుతుంది ఇగ బయట ఉంటాం కాబట్టి అడ్జస్ట్ అవ్వాలి
ఉహూ మీరు అండి తిన్నారా
లేదండి మేము తినాలండి బయటకి వెళ్లి తినాలండి ఆ బయట ఫుడ్ నచ్చదు అసలు ఆ కానీ ఇంకా తప్పదు ఇంకా తినాలి అలాగే
ఉమ్ తప్పదు కదా అండి అట్లీస్ట్ రూమ్ లో అన్నా చేసుకోవచ్చు కదా అండి ఏ మన్నా ఎగ్స్ ఉడకబెట్టుకోవడం అట్లా
ఉంది కదా అండి ఈ రోజు ఏమో అలసిపోయానండి చాలా ఓపిక లేదా అందుకోసం బయటికి వెళ్తున్నామండి
ఉహూ బయట ఎలా అంటే ఎక్కడ తిం టారండి బయట ఏమన్నా ఫుడ్డా లేకపోతే టిఫిన్స్
గోబి రైసో ఎగ్ రైసో ఆ వెజిటేబుల్ రైసో యాదో ఒకటి తినాలి
ఉహూ అవన్నీ రోజు తింటే మంచిది కాదు కదండి హెల్త్ కి
తెలుసు అండి కానీ తప్పదు కదండి ఇప్పుడు నాకు ఓపిక లేదు ఇంకా చేసుకోనికే అవ్వదు నాతో ఉమ్ ఆ సిచ్యువేషన్ లో ఇంగ నేను బయట తినాల్సినదే ఇంకో ఆప్షన్ లేదు నాకి
రోజు చేసుకో రోజు బయట తినే దానికన్నా అప్పుడప్పుడు అట్లీస్ట్ వా వారంలో ఒక్కట్ రెండుసార్లు తిం ఒక్కసారి బాగుంటుంది మీరు వారం అంతా బయట తింటే హెల్త్ కు మంచిది కాదు కదా అండి
అవునవునండి లేదండి బయట రోజు బయట తినము అప్పుడప్పుడు ఏదో కొన్ని కొ న్ని సార్లు లేట్ అవుతుంటుంది అలిసిపోయింటాను ఇంకా నాకు ఓ ఉండదు ఆ టైం లో మాత్రమే చేసుకుంటాం అండి ఎందుకంటే ఇప్పుడు బయట ఫుడ్ అసలు మన హెల్త్ కు మంచిది కాదు కద అండి
అదే అండి అందుకే నేను చెప్తోంది
ఉమ్ వాళ్లన్నీ ఇంకా మాక్సిమం మసాలాలు ఎక్కువ వేస్తారు ఆ టేస్టీ సాల్ట్ ఏస్తారు మనం బాగా అడిక్ట్ అవ్వాలని చెప్పి అవన్నీ మన హెల్త్ కి అస్సలు మంచి కాదండి తెలుసండి అందుకే తక్కువ ప్రిఫర్ చేస్తా అండి నేను కూడా బయట ఫుడ్ కి హలో హలో హలో హలో వినిపిస్తాందా అండి హలో అండి వినిపిస్తుందా
వినిపిస్తోంది అండి ఏమైందండి ఉన్నట్టుండి సైలెంట్ అయిపో
లేదండి నేను మాట్లాడుతూ ఉన్నా మీకే వినిపించడం లేదేమో మేబీ
నా మాట్లు వినిపిస్తున్నాయ అండి మీకు
ఇందాక వినపల్లేదు ఇప్పుడు వినపడుతున్నాయ్ లేండి క్లియర్ ఉంది కదా అండి ఇప్పుడు
ఆ ఉందండి
ఏం జేస్తామండి ఇక్కడ బయట ఫుడ్డు మంచిగుండదు అదే మన వుంట్లో ఉంటే మంచిగ్ పోష్టికాహారం దొరుకుతుంది ఆక్
అ
ఇంకా వెజిటేబుల్స్ మంచిగా వెజిటేబుల్ కర్రీస్ చేసుకోవచ్చు మంచి ఫుడ్ దొరుకుతుంది పైన్
ఏదో ఒకటి అడ్జస్ట్ చేసుకోవాలా కానీ ఎప్పుడు గోబీ ఎగ్ రైస్ అంట ఆ రైస్ ఈ రైస్ తింటే హెల్త్ మంచిది కాదండి అట్లీస్ట్ అప్పుడప్పుడు అన్నా ఇడ్లీ గాని లేకపోతే రసం గాని సాంబార్ ఉంటాయి కదండి అలాంటివి ఏమైనా ట్రై జేయండి అంత లేదన్నా బయట రైస్ తెచ్చుకొ ని కర్డ్ రైస్ తిన్నా బాగుంటుంది రూమ్ లో రైస్ పెట్టుకు రైస్ కుక్కర్ ఉందా అండి మీ దగ్గర ఎక్కడ ఉంటున్నారండి పీజీ లో ఉంటారా లేకపోతే రూమ్ లో ఉం
లేదండి ఫస్ట్ పీజీ లో ఉండేవాన్నండి అక్కడ ఫుడ్ అస్సల్ నచ్చేది కాదు నాకి ఏమంటారు సాల్ట్ తక్కువ ఉంటుంది ఒకసారి కారం ఎక్కువ ఉంటుంది ఒకసారి రెండు ఉండవ్ ఆ ఫుడ్డు తో నేను అయ్యే లేదని చెప్పి రూమ్ తీసుకున్నామండి చేసుకుంటామండి మాక్సిమం చేసుకుంటాం కొన్ని కొన్నిసార్లు బయట తింటాంమా
అవునా అండి ఇంగ అలాంటప్పుడు రూమ్ లో ఉన్నారంటే రైస్ కుక్కరో ఏదో ఒక ఒకటి ఉన్నింటది కదండి రైస్ పెట్టేస్తే ఏంత్ సేపు మీరు ఏం పని మీకు ఓ పిక లేకపోయినా రైస్ పెట్టే అంత ఓపిక ఉంటది కదండి రైస్ పెట్టేస్తే కర్డ్ రైసో ఏమొ ఒకటి తెచ్చుకుంటే అయిపోతుంది కదా ఇంకా చెప్పాలంటే ఇట్లా సమ్మర్ సీజ్ జన్ గానీ ఇలాంటి సీజన్స్ అప్పుడు కొంచెం హెల్త్ కూడా మం మంచిదండి రైస్ కర్డ్ రైస్ తింటే చలవ చేస్తుంది
అవునవునండి నేను మ్యా క్సిమం హోమ్ ఫుడ్డే ప్రిఫర్ చేస్తానండి నాకి కొన్ని వంటలు చేసేకోచ్చు మ్యాక్సిమం చేసుకొని తినేకె చేస్తాం పప్పు లేదా రసము ఇంకా ఏమంటారు టొమాటో కర్రీ ఇంకా చిన్న చిన్నవి ఏమంటారు వం కాయ్ ఫ్రై ఏసుకొని తినడము అలా ఎందుకంటే బయట ఫుడ్డు నాకి అంతగా పడదండి దానివల్ల ఊరికే మన ఆరోగ్యాన్ని మన చేతులార మనం డబ్బులు ఇచ్చి పోగొట్టుకున్నట్లుగా ఉంటుంది
అవునండి ఏవేవో తినేస్తే వాళ్ళు ఏం మసాలాలు ఏస్తారొ ఏం ఆయిల్ వాడతారో తెలీదు అవి ఎక్కువ తినడం వల్ల మనుషులు లేనిపోనివి అని రోగాలన్నీ వస్తాయి లావు అయిపోతారు థైరాయిడ్ వస్తుంది
ఇంకా ఏమంటారు వాళ్ళు ఏమంటారు మసాలాలు అవన్నీ ఎక్కువ వేస్తారా మనకి అసలు ఎలాగో ఘాటుగా ఉంటుందండి చెస్ట్ లో
ఉ అందుకే తినకూడదండి
అండి మాక్సిమం ఈ కాలం పిల్లలు మాక్సిమం ద వాటికి అడిక్ట్ అయిపోతారండి ఏమంటారు ఈ పిజ్జాలంటు బర్గర్లంటూ వాళ్ళు పొద్దున పిజ్జా పెట్టిన త తింటారు ఆఫ్టర్నూను సేమ్ ఉన్న పిజ్జా బర్గర్లు ఓకే నైట్ అయినా అదే ఓకే ఆ విధంగా ఉన్నార బయట పిల్లలు ఎందుకంటే నేను తక్కువ అండి మాక్సిమం బయట ఫుడ్ ప్రిఫర్ చేయను చెప్పాకదండి మ్యా నేను ఈ జనరేషన్ అబ్బాయిని అయితే కాదండి ట్వంటీ ట్వంటీ త్రీ కిడ్ సో సారీ టూ థౌండ్ టూథౌసండ్ త్రీ
అవునా అండి అంటే మీరు ఈ జనరేషన్ లో కలవరా అండి
అంటే మాది కొంచెం ఓల్డ్ జనరేషన్ అండి ఎందుకంటే మనం పల్లెటూరు అబ్బాయి కాబట్టి కొంచెం బయట ఫుడ్ కి నచ్చవు అనమాట నచ్చదని కాదు మనకు నాకు తెలుస అండి ఏ ఫుడ్ తీసుకుంటే కొంచెం హెల్త్ తింటాము మనము అలాని చెప్పి అందుకే మాక్సిమం మేం ప్రిప ప్రిపేర్ చేసుకునేనికి ట్రై చేస్తానండి
అవునా అండి
పిజ్జాలంటూ బర్గర్ అంటూ నాకు అసలు నచ్చవండి బాబోయ్
మంచిదండి హెల్త్ కలాంటివి తినకపోవడమే మంచిది చాలా ఇంకా బాగా మంచి వెజిటేబుల్స్ ఉడికేసుకొని తిన్నా బాగుంది
అవునండి ఆ క్యారె క్యారెట్ ఇంకా దోసకాయ అంటూ అలా ప్రిఫర్ చేస్తానండి మా ఫ్రెండ్స్ తింటూ ఉంటారండి పిజ్జాస్ అంటూ బర్గర్స్ అంటూ వాళ్ళు వాటికిే ఇష్టపడతారు నాకు అస్సలు నచ్చవు
అవునా అండి మీరు ఎప్పుడు వెళ్ళరా అండి మీ ఫ్రెండ్స్ తో బయటకి వెళ్తే వాళ్ళు తినేటప్పుడు మీరు తింటారు కదా అండి
ఆ అండి నేను వాళ్ళతో పాటు వెళ్ళిన వాళ్ళు పిజ్జాలు బర్గర్లు ఇలా ఆర్డర్ చేసుకుంటే నేను ఇంకే మన్నా కొన్ని ఉంటాయి కదండి ఫర్ ఎగ్జాంపుల్ కొంచెం గుడ్ హెల్త్కి ఫ్రూట్స్ ఆర్డర్ చే తీసుకోవడం కాని మళ్ళీ లేదంటే మళ్ళీ జ్యూస్ తీసుకోవడం కాని
కానీ పిజ్జా సెంటర్ లో ఫ్రూట్స్ అవన్నీ ఉండవు కదా అండి
పక్కన దొరుకుతాయి కదండి పిజ్జ ఒకే షాప్ దగ్గరికేం పోము కదా
ఏ డామినోస్ పిజా అన్నీ తీసుకొని పోతే మళ్ళీ లోపలికి వాళ్ళు అలో చేశారు కొన్ని చోట్ల అల్లోలు ఉండవు కదా బయట ఫుడ్ అని
లేదు మేం మాక్సిమ్ ఎలా చూసుకుంటాం అంటే రెండు దగ్గర ఉండే దగ్గర ప్రిఫర్ చేసుకుంటాం ఎందుకంటే వాళ్ళకి పిజ్జా ఓకె కాబట్టి పిజ్జా అవి తింటార్ నాకు అది నాట్ ఒకే కాబట్టి అలా రెండు కొెంచెం దగ్గరలో ఉంటే కొెంచెం అటు ఇటు అయినా నేను తీసుకొని పోయి అక్కడ వాళ్ళతో పాటు కూర్చొని తింటా అనమాట
అవునా అండి
ఆ ఎందుకంటే హెల్త్ ముఖ్యం కదండి మనం అవునండి కొంచెం ఏమంటారు పాటించాలి కదా అండి తక్కువ నండి నాన్ వెజ్ కానీ మాక్సిమం తక్కువ అండి ఎప్పుడన్నా మంత్లీ ట్వైస్ అలా తింటాను అంతే ఎక్స్పీ అవునండి త నాకి అంతగా తినాలని ఉండదండి నాన్ వెజ్ ఎందుకో మళ్ళీ ఎగ్స్ తింటా అండి వీక్లీ వన్స్ ఎగ్ బా ఎగ్స్ బాగా తింటాను బాయిల్ చేసిన ఎగ్స్ సో ఆ చికెను ఇలాంటివి కొంచెం తక్కువే అండి
మా ఫ్రెండ్స్ మాత్రం నాకు తెలిసిన వాళ్ళు మాత్రం బాగా తింటారండి ముగ్గురు నలుగురు ముగ్గురు ఉన్నా కూడా కేజీలు కేజీలు తెచ్చుకొని తింటారు
ఓ అయ్యో నేను అంత తినలేదండి మహా అంటే ఒక ఒకవేళ నేన్ నన్వెజ్ తెచ్చుకున్నా మహా అంటే ఏమంటారు కాల్ కేజీ అంతే అండి అంత మించి నాకు తినేకి కుడా కాదండి బాబాయ్
ఒక పూట కాలు కేజీ తింటారా అండి
ఒక పూటకి కాదండి రెండు పూట్లకి ఆ తక్కువండి అంతగా నాకు నచ్చదని చెప్పేయండి అదే ఇప్పుడు మామూలుగా పలావ్ రైస్ వెజిటేబుల్ రైస్ ఇలా అంటే కొంచెం బాగా తింటాను అండి సాటిస్ఫాక్షన్ గా ఎందుకంటే కొంచెం నేను వే రియన్ పర్సన్ మరీ ఎంత నాన్ వెజ్ కద జస్ట్ ఏదో అలా నాన్ వెజ్ అంతే
ప్యూర్ వెజ్జా అండి మీరు
ప్యూర్ కాదండి బోత్ బట్లయితే నిన్న వెజ్ నే ప్రిఫర్ చేస్తాను నాన్ వెజ్ తక్కువ అండి
అంటే బిర్యానీ బిర్యాని మీరు చికెన్ కర్రీ కబాబిలాంటి ప్రిపేర్ చేయరాండి
లేదండి ఇంకా తప్పదు కొన్ని కొన్ని సిచ్యువేషన్ లో ఇంకా అవైలబుల్ ఉండదు అన్నప్పుడు ఓకే తింటను అంటే మళ్ళీ ఉండాలి కదండి ఇప్పుడు ఇం ఓన్లీ వెజ్ అనుకోండి ఎక్కడైనా బయట వెళ్తాము కొన్ని కొన్ని పార్టీస్ కి అక్కడ మాక్సిమం నాన్ వెజ్ ఉంటుంది అప్పుడు తినకుండా ఉంటే కష్టం కదండి అందరూ మళ్ళీ అప్పుడేమనుకుంటారు మేమంతా తింటున్నా
అట్లంతా మోస్ట్ కానీ మోస్ట్లీ వెజ్ అందరు వెజ్ నాన్ వెజే ఉండరు కదండి రెండు డు ఉంటాయి కదా ప్రిఫర్ చేస్తారు కదా రెండింటిని
అవునవును కానీ ఇంక ఇప్పుడు అందరు కలిసినప్పుడు ఓకే అండి నేను తింటాను పర్లేదు మరీ అంత కాదు ఏదో ఒక ఏమంటారు టూ స్పూన్స్ బిర్యానీ రైస్ ఒక లే ఏమంటారు ఒకటి పీస్ లేదో కబాబ్ పీస్ ఆలా వేసుకుని ఆల ఊరికె అందరూ సాటిస్ఫాక్షన్ కోసం తింటా అండి ఎక్కువ నాన్ వెజ్ కూడా ఏమో నాకు తినాలని ఉండదండి మళ్ళ ఆ ఎగ్స్ తింటా అండి బాయిల్ ఎగ్స్ తింటా మరి
చాలా మంచిది అండి తక్కువ ఏం లేదండి తినడిఅండి ఎగ్స్ తినండి మంచిది హెల్త్ కి
అవునండి తినాలండి ఎందుకంటే మనకి ఆరోగ్యం ముఖ్యం కదండి బయట ఫుడ్కి అడిక్ట్ అవుకోకుండా ఇలా ఉంటేనే మనకి హెల్త్ మంచిగా ఉంటుంది మనకి ఎటువంటి రోగాలు రావు మళ్ళ మనం ఇంకా స్ట్రాంగ్ గా కూడా ఉంటాం
ఇంకా ఎక్స్ ని ఎక్స్ లోనే మన చాలా ప్రోటీన్స్ చాలా విటమిన్స్ అన్ని బాగా దొరుకుతాయండి ఇది తినడం వల్ల చ ఇది కూడా చాలా మంచిది ఎక్స ప్రిఫర్ చేయండి నాన్ వెజ్ ఎలానో తినరు కదా మీరు తక్కువ తింటా అన్నారు కదా సో ఎగ్స్ ను ప్రిఫర్ చేయండి
మంటారు ఎక్స అన్ ఏ కాదు కదండి ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే పల్లెటూరు లో ఉండే వాళ్ళు టౌన్ లో ఉండే వాళ్ళకి అక్కడ వాళ్ళకంతా ఆకుకూరలు వెజిటబుల్స్ మంచిగా వాటిని తింటారు కాబట్టి వాళ్ళు బాగా స్ట్రాంగ్ గా ఉంటారండి ఇక్కడ టౌన్ లో ఉండే వాళ్ళంతా ఏమంటారు చికెన్ ఆ మటన్ ఎగ్స్ అంట డైలీ వీక్లీ వీక్లీ సండే వచ్చిందంటే చికెండే అని చెప్పి ఊరికా అవి తిని వాళ్ళంతా ఏం స్ట్రాంగ్ ఉండారండి
నాన్ వెజ్ తిన్న స్ట్రాంగ్ ఉండదు అట్లంతా ఏం కాదు కదండి కానీ పిజ్జలు బర్గర్లు తింటే హెల్త్ పడవుతుంది నాన్ వెెజ్ తింటే అంతే ఉండదు స్ట్రాంగ్ గానే ఉంటారు మళ్ళీ అంత హెల్ప్ పడే అంత ఇతే నాన్ వెజ్ ఉండదది
ఆ ఓకే అండి థ్యాంక్స్ అండి మీకు తెలిసిన సమాచారాన్ని మాతో పంచుకున్నందుకు ధన్యవాదాలు
ఓకే అండి థ్యాంక్ యూ అండి
హ్మ్మ్ హ్మ్